ఆ వినబడుతుందా
హలో
వినబడుతుందా
వినపడుతుందండి
ఉ
చెప్పండి మీకు ఏ విధంగా సాయ పడగలను
ఆకుకూరల గురించి జరిగే ప్రయోజనాలు జరిగే లాభాలు
హ్మ్మ్ అన్ని ఆకుకూరల గురించి కావాలా
హ్మ్మ్ ఏ ఆకు ఏ కూర ఏం ప్రయోజనాలు ఇస్తుంది దానివల్ల మనకున్న బెనిఫిట్లు ఏంటి.
ఆహా
చెప్పండి ఒక్కొక్కటి చిన్నగా
ఓకే అండి
మేఘాలు బాగా అరుస్తున్నాయి
పోష కహారం తీసుకుంటే చూరాలు మంచి ఆరోగ్యానికి పాసిపాపల నుండి ముసలి వరకు వారి వరకు ఆరోగ్యంగా ఉంటాం. అనేక పోషకాలు ఉంటాయి పండ్లు కూరగాయలతో పోషకాహారం అందరికీ పోషకాహారం అవసరం.
శ్లోగా
పోషకాహారం అందరూ చిన్నపిల్లలైనా, పెద్దలైనా తీసుకోవాలి అ పాలకూర, తోటకూర మెంతికూర, చుక్కకూర అన్ని కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచిది
కాదండి ఇప్పుడు ఈ ఆకుకూరలు మనం తింటాం కదా.
ఆ మిగిలినై అన్ని అంటే
ఇక కూరగాయలు ఇంకా వేర్వేరు కూరగాయలు ఉన్నాయి గదా
ఆ
కూరలతోటే ప్రతి ఒక్క ప్రయోజనం ఉన్నాక మరి మిగిలిన దొండకాయ, బెండకాయ ఆలుగడ్డ, పప్పు ఈ వన్నీ కూడా తింటాం కదా ఆ
ఆ అవి వాటికి ఉండే వాటిలో పోషకాలు ఉంటాయి, వీటిలో పోషకాలు ఉంటాయి. చ కూరగాయలు తినాలి అక్ వగా ఆకుకూరలే రోజు దొరకవు కదండీ.
హ్
కూరగాయలు అని కూరగాయలు పో కూడా పోషకాహారాలే కూరగాయలు తినాలి. ఆకుకూరలు కూడా తినాలి.
హ్ మాంసాహారాలు కూడా మంచి యేనా హెల్త్ కు
మంచియే కానీ డైలీగా తినం. మనం మాంసాహారం బ డైలీగా తింటామా.
ఇంకేం
ఎదొ మన సండేనొ లేక్ ఇహ అకేషన్కో, పండుగకో స్పెషల్ గా తెచ్చుకున్నప్పుడు
ఊహూ
చపలు మంచివి కండ్లకు మంచి చూపునిస్తుంది.
చపలు కూడా ప్రతి రోజు దినము. కదా
ఆ స్పెషల్ ఉన్నప్పుడు కొంచెం
హ్ చాపల చెరువు ఉందా అక్కడ.
ఉందండి.
పడతరా అక్కడ చాపలు.
పడతరండి.
అంటే డైలీ పడతరా లేకపోతే
డైలీ బట్టరు అంటీ. మంత్లీ సిక్స్ మంత్స్ ఒకసారి పడతరండి అక్కడ పెంచుతరు చాపలను. ఆరు నెల ఒక్కసారి పడతరు. అప్పుడు అమ్ముకుంటరు వాళ్ళు.
హ్ ఎ కేజీ ఎంత అక్కడ.
కేజీ నూట యాభై, రెండు వందలు. సీజను బట్టి రేట్ అండి.
ఏ రకం చాపలుంటయి అందులో.
అందులోనా బొచ్చలు, వాలుగలు చిన్న చేపలు, కొర్ర మీన్లు అన్ని రకాలు ఉంటయి. పెంచుకున్నవి అయితే ఒకటే తీరు బొచ్చెల చాపలు అని ఉంటయి. మనం మామూలు ఉండే చే ట్లల్ల అన్ని రకాల చేపలుంటాయి
ఊ
మా ఊళ్లోకి వస్తాయండి రోజూ వాగు చాపరు గోదావరి చేపలని తెస్తరు అమ్ముతారు టూ హండ్రెడ్ కే జీ
ఊ
కానీ రోజూ మనం తినలేం గదా తెచ్చుకోలేం గదా పై ఎదు హెల్త్ కు మంచి అని మొత్ త్తం అదే తినలేం గదా ఇప్పుడో నెలకు ఓ వారానికో ఒకసారి తెచ్చుకుంటాం.
చాపల కర్రీ ఎట్లా వండుతరో చెప్తారా ఒకసారి.
ఇప్పుడు చెప్పు ఇప్పుడు చెప్పాల్నా మేడం. పాకు కూరల గురి తి జెప్పుతాన్
ఆ చెప్పండి చెప్పండి ఆ ఓకే ఓ కి అంటే అవి మనం దా లేదా అన్నట్టుగా మలి
చాపల కూరుంచి చాపల కూరుంచి ఇగ కాకుకూరలో ఉండే ప్రోటీన్స్ విటమిన్స్ వాటి గురించి మా
చెప్ ఆ చెప్పండి చెప్పండి
కూరలో ప్రోటీన్స్ టాయ్
తోటకూరల ఏముంటది పాలకూరల ఏముంటది సుక్క కూరలు ఏమున్ అది గట్లా విడివిడిగా ఉన్
తోట కూరలాసి డి అనే కాల్షియం ఉంటది ప్రోటీన్స్ ఉంటాయి క్క కూరలాయి అని పోటీన్స్ ఉంటాయి
హ్మ్
ఒక్కొక్క కూరలో ఒక్కొక్క రకమైన ప్రోటీన్స్ ఉంటాయి అవి మన కాండ్లకు ఒంటిలా అవయవాలకు వాళ్ళకు చాలా మంచి ఒక రో రోజు కాకపోయినా టూ డేస్ త్రీ డేస్ ఫైవ్ డేస్ కు ఒకసారి అయినా తినాలి
హ్మ్
సరేనా మీ సరేనా అండి మీకాడ దొరుకుతాయా అండి ఆకుకూరలు
దొరకవండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవాలి
ఎంత దూరం ఉంటందండి మార్కెట్
ఉంటదండి ఓ ముప్పైకి కిలోమీటర్స్
ముఫైయా
ఆ మాది పల్లెటూరు సిటీకి వెళ్ళాలి మేము
ఓకే ఓకే అండి
మా దగ్గర ఇట్లా వేయడము అమ్మడము అలా పంటల పడియం లం లాంటి ఏముండవు ఒక వరి పత్తి మిర్చి ఇవి మూడు పంటలే ఎస్ తరు
పత్తి మిర్చి వేసిన వాళ్ళు వేస్తారు కదాండి కొద్ది కొద్దిగా వాటి మందం
అట్ అ అట్లా వండియారండి ఇక్కడ ఆ శ్రమ చేయలేరు
మ్మ్ మీకుందా అండి మరి పంట పొలం గాని పత్తి గాని
అ ఉందండి
ఎప్పటికిీీ వరి పంట అంటే ఎప్పటికిీ వాటర్ ఉంటాయి కదండి మీరు కూడా వేసుకుపోయారా తోటకూరలు ఆకుకూరలు చాలా మంచిది కదా
వరి పంట వేసిన దగ్గర ప్లేస్ ఉండదు గాని పత్తి, మిర్చి ఎసిన దగ్గ దగ్గర ప్రతి రోజు తడిగడతరు కాబట్టి అట్లా ఏం కాదు అట్లా బండి ఇయ్యాగాలుగుతాం గానీ ఈ వరి పంటా కు ఏడ కుదరదు కదా
అవునా
మ్మ్ లంచ్ అయ్యిందా అండి మధ్యాహ్నం
ఇంక కాలేదండి
ఏం కూర వండారండి
బెండ బెండకాయ చారు చేసినమంది బెండకాయస్త చేసాము ఇంకా కాలేజ్ లంచ్ మీరు మార్కెట్కు ప్రతి వారం వెళ్తారా లేక మంత్లీ మంత్లీ వెళ్తారా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వెళ్తారా అండి వెళ్ళినప్పుడు అవే తెచ్చుకుంట్రా
కూరలు తెచ్చుకుంటామ అండి హెల్తుకు మంచిది కాబట్టి
మ్మ్
కూరలు తెచ్చుకొనే తింటాం
ఉ
మంత్లీ వీక్లీ డే అలా వెళ్ళాము కానీ ఏమైనా పని ఉంటే వెళ్ళినప్పుడు తెచ్చు కుంటం
ఓకే అండి మరి ఎలా అండి పని ఉన్నప్పుడే వెళ్లినడం అంటే రోజు ఏం తీరుతరు నువ ఏం కూరగాలు తింటారు
ఊళ్ళోకి వస్తాయి అమ్మడానికి
మ్మ్ హ్మ్
ఊళ్ళోకి వచ్చినప్పుడు ఈ ఆకుకూరలు తీస్కారారు ఎక్కువ
మ్మ్
వస్తారు కాబట్టి అవే తీసుకొని వంట చేసుకుంటాం
ఓకే ఓకె అష్
చెప్పండి ఆకుకూరల పని అయిపోయిందా
ఓకె అండి మాకైతే ఊర్లోకి వస్తాయండి రోజు ప్రతి రోజు వస్తున్నాయి ఇప్పుడు కూల్ డే అన్ ఏం చలికాలం కాబట్టి ప్రతి రోజు మాకు వస్తాయి మాకు దగ్గరలో ఊర్లోనే పండిస్తారు ప్రతి రోజు చేస్త్ ఇస్తారు మాకు కూరగాయలు వస్తాయి ఆకుకూరలు వస్తాయి మా ఊర్లో ప్రతి ఈ వార వారం అంగడి జరుగ్ రూతది మార్కెట్ జరుగుతది అక్కడికెళ్లి తెచ్చుకుంటాం మేమ్
మ్మ్
క్కూర ఐతే కం పల్సరీ తెచ్చుకుంటం అండి మేము అవి మంచివి కాబట్టి చెప్పండి ఇంకా కూరగాయ్